హలో హలో
హలో హలో
హలో
హలో అండి
హాయ్ అండి ఎలా ఉన్నారు
ఆ అండి బాగున్నామండి మీరెలా ఉన్నారండి
ఆ ఓకే అండి బాగునే ఉన్నాం
ఆ అండి
ఏం చేస్తున్నారు
ఏం లేదండి మీరు అండి ఇందాకే బయటకి వెళ్లేసి వచ్చామండి
ఓకే ఎక్కడికి వెళ్లారు
హసర్గట్ అనేసి ఒక వ్యూ పాయింట్ అండి ఒక టెంపుల్ ఉంటది గంగమ్మ టెంపుల్
ఓకే
అక్కడ చెరువు ఉంటది ఇంకా మంచి ట్రీస్ ఉంటాయి. మాయాంగ్రూవ్ ఫారెస్ట్ లాగా ఉంటదండి.
ఓకే అంటే బోటింగ్ ఉంటదా అండి
బోటింగ్ ఏం లేదండి చెరువు ఉంటది అంతే పెద్ద చెరువు అక్కడ బోటింగ్ పెడితే మునిగిపోతాయండి. ఎంత ఉంచారువు
అవునా అంటే ఉ బ్యాంగ్లూరు లో ఫేమసా
ఆ అంటే అంత అంటే కొంతమందికి తెలియదండి కొంతమంది తెలుసు దని పే హసర్ల గట్ట లేక అని అక్కడ అమ్మవ టెంపుల్ ఉంటది అక్కడ సండే సండే బాణాలు పడతారండి.
ఓకే
బాణాలు బట్టి కోడీలు కోసుకుంటారు. అందరు చికెన్లు, మటన్ అమ్మవారండి గంగమ్మ తల్లి
గాంగమ్మ తల్లి ఓం
ఉ చెరువుంటది చెరువుని చూడ్డానికి వస్తారండి అందరు అక్కడ ఊ
కింగ్ ఏరియా లాగానా
పార్క్ ఏం లేదు గాని బట్ ఓకే ఆ అడ ఓకే బాగానే వ్యూ ఎంజాయ్ చేయోచ్చండి.
ఓకే అంటే ఏ టైమ్ లో విజిట్ చేస్తే బాగుంటుంది.
ఈవినింగ్ అయితే బెటర్ అండి ఎండ ఉండదు కదా
ఆ
మార్నింగ్ అయితే మనకి ఎండ ఉంటది కదా ఆ
ఊ
అందుకని
తిన్నారా అండి
హా అండి అక్కడే తిన్నాము నిప్పు పట్ మసాలా కార్న్ ఊ
మీరు ఎలా వెళ్తారు అక్కడికి
బైక్ ల వెళ్ళమండి మేము
ఓకే
ఊ బస్సెస్ లేవండి అ అక్కడికి బం బైక్ లో అయినా వెళ్ళాలి లేకపోతే కార్ లో అయినా వెళ్ళాలి.
ఓకే ఓకే ఎంతసేపు పడుతుందండి బెంగళూరు నుంచి
మేమున్న దగ్గర నుంచి అయితే ఫిఫ్టీన్ మినిట్స్ టెన్ మినిట్స్ అంతే అండి.
ఓ చాల దగ్గరైతే
ఊ మాకు దగ్గరండి
ఓకే
హ్మ్
హ్మ్ మీరెన్ని సార్లు విడిట్ విజిట్ చేశారు ఆ
త్రీ టైమ్స్ వెళ్ళండి లాస్ట్ వీకే కాక లాక్స్ట్ వీకే వెళ్ళిన అన్న. అక్కడికి అప్పుడు కజిన్స్ అందరితో వచ్చింటే వాళ్ళ వెళ్ళాము ఇప్పుడు ఫ్రెండ్స్ తో వెళ్ళాము
ఓకే అంటే ఏమేమి ఉంటాయి ఎక్కడ
ని పట్ మసాల కార్నలు అంతా ఉంటాయండి తినడానికి మ్యాంగోసు పనస్ కాయ అలాగా
అంటే అక్కడ బానాలు పెడతారు అంటున్నారు కదా అంటే ఈ రోజు ఏమైనా స్పెషలా
సండే గంగమ్మ తల్లికి సండే పడతారు కదండి నార్మల్ గా
అవునండి కరెక్టే అంటే మీరు తినడానికి ఏమైనా పెడతారా
మేమేం తినలేదండి అక్కడ మేము చేసుకోని మనం ఎట్లా చేసి ఇక్కడ హాస్టల్లో ఉండి అక్కడ పోయి చేసుకోలేం కదండి.
ఓకే ఆహా నార్మల్ వాళ్ళ ఎవరు ఎవరైనా పెడతారా ఎవరైనా
మనకి ఎందుకు పెడతారండి లేదండి వాళ్ళకి వాళ్ళు చేసుకొని వాళ్ళు వాళ్ళు తింటారు అంతే
ఓకే ఓకే అంటే ఫ్యామిలీ
ఆ ఆ ఫ్యామిలీస్ అట్లా హమ్ ఇంకా అండి మీరేమైనా వెళ్లారండి ప్లేసేస్ హా చెయొచ్చండి.
ఓకే అంటే మేము వెళ్ళాలి అంటే కార్ లో వెళ్ళాలి అంటారు
హ్మ్మ్ కార్ గాని బైక్ గాని
ఓకే అంటే ఫారెస్ట్ ఏరియానా
ఆ కొంచెం అండి
అ ఒకే అంటే ఆ ఎక్కువగా అంటే చాలా విజిటింగ్ ప్లేస్ ఆ లేక నార్మల్ మీడియమ్
మీడియం అండి బట్ చాలా మంది అయితే వస్తారు ఈవినింగ్ టైమ్స్ అలాగా ఈ రోజు చాలా ఫిఫ్టీ సిక్స్టీ కార్స్ వచ్చారండి
ఓకే ఓకే అంత బాగుంటుందా
అంటే ఈవినింగ్ గదా కొంచెం వ్యూనేంజాయ్ చేసే కొచ్చింటారు చెరువు కట్ట మీద
ఓకే ఓకే అంటే బోటింగ్ ఏం లేదు కదా సో అందుకు అడిగాను
బోటింగ్ ఏం లేదు ఫొటోస్ దిగుతంటరు కొంతమంది.
ఓకే ఫ్లవర్స్ లోటస్ దొరుతాయా అండి
లోటస్ ఏం లేవండి అక్కడ
ఓకే
ఉ
ఇంకా ఏమైనా ఉన్నాయా అటు పక్కన
ఇంకా అంతే అండి మమ్మెల్లిండేదయితే
ఓకే
హమ్
బస్సస్ లేకుండా కొద్దిగా ఇబ్బంది అవుతుంది కదా
అవునండి అవును హమ్
బస్ంటే ఈజీగా వెళ్ళిపోయేవాళ్ళు కదా నార్మల్గా
హమ్
టెన్ మినిట్స్ అంటే చాలా దగ్గర కదా మీరు వెళ్తారు ఏమో సో అనుకో
అవునండి హమ్
ఓకేనండి తినలేదా మీరు స్పెషల్ ఏం లేదు చికెన్
ఇప్పుడు తింటామండి స్పెషల్ చికెన్ బిర్యానీ
ఓకే బిర్యానీ ఎలా ఉంటుంది
బానే ఉంది
ఉమ్ ఊ
ఇంకా అండి మీరేమైనా విసిట్ చేసారా అండి రీసెంట్ టై
ఆ లేదండి అంటే రీసెంట్ గా ఇక్కడున్న కుక్కే సు అన్నానికి సాంగ్కి ఎళ్ళాము అక్కడ ఇంకా నార్మల్ గానే ఆ ట్యూస్డే సాటర్డే ఫేమస్ అనమాట ఎక్కువగా వస్తారు
ఊ
ఇంకా మేము మా ఫ్రెండ్స్ తో విసిట్ చేసాం అక్కడ నార్మల్ గా మార్నింగ్ నుంచి ఓపెన్ చేస్ తారు మధ్యాహ్నం వరకు ఫు అన్నదానం పెడతారు మార్నింగ్ అయితే ఏమంటారు స్వీట్ పొంగల్ నార్మల్ ఏదైనా కలర్ రైస్ లాగా పెడతారండి మేమైతే స్వీట్ పొంగల్ కోసం వెళ్తాము
తెళ్లారా అండి
ఆ వెళ్తామండి మేము నార్మల్గా మాకు దగ్గరే చాలా సో ఇంకా వెళ్ తాము ఇంక సా వెన్స్డే ఫ్రై ఛీ వెన్స్ ట్యూస్డే సాటర్డే అయితే చాలా మంది వరకు ఉంటారు ఫుల్ రష్ ఉంటది వెయిట్ చేయాలన్నమాట దర్శనం కోసం అక్కడ స్వామి వచ్చి ఒక మిర్రర్ లో కనిపిస్తారండి అంటే స్వామి దగ్గర మిరర్ ఉంటది ఆ మిర్రర్ లో కని పిన్సాయి అన్నమాట అది స్పెషాలిటీ ఇంకా అక్కడికి దగ్ అక్కడ పక్కనే నాగలు ఉంటాయి నాగస్వాములు ఉంటాయి కదా అవి చాలా ఉంటాయే ఇంకెవరైనా అక్కడ దర్శనం చేసుకోవాలి సంథింగ్ పూజ ఉంటే అక్కడ చేసుకుంటా ఉంటారనమాట ఇది కూడా ఒక్క ఒక ఫారెస్ట్ లో ఉన్నట్టు ఉంటది
ఆ
ఆ మీరు ఎప్పుడైనా విజిట్ చేసారా ఉమ్ ఎప్పుడు విజట్ చేసారు
అండి
ఎప్పుడు విజిట్ చేశారు
ఎక్కడికండి
ఆ మేం వెళ్ళిన ప్లేస్ కి మీరు వెళ్ళా
నేను వన్ మంత్ బ్యాక్ ఎళ్ళా అండి
ఓకే
మేము నార్మల్గా సాట్డేనే వెళ్ళాం బట్ మాకు రష్ ఏం లేదండి ఆ రోజు బాగా ఖాళీగా ఉన్నింది చాలా బాగా దర్శనం అయిపోయింది ఫైవ్ మినిట్స్ లోనే ఆ
పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మీరు నార్మల్గా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూస్ చేశారా లేకా ప్రైవేటా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూస్ చేసారా నార్మల్ ఆ
పబ్లికే అండి పబ్లిక్ బస్సెస్ లోనే
అవునాను అ ఫాస్ట్గానే వెళ్ళడు ఏ టైంకి వెళ్ళారు ఏ టైం కి వెళ్ళారు
మార్నింగే వెళ్ళామండి లైక్ ఒక సేవ్ ఎయిట్ పైనే అండి
ఓకే
ఎయిట్ క స్టార్ అయితే లెవెన్ టెన్ నైన్్ లేండి అక్కడికి వెళ్ళే లోపల మాకి
నైన్ కి అలా వెళ్ళాము అండి మేము అక్కడికి వెళ్ళేసరికి టెనై
బట్ చాలా బాగుందండి టెంపుల్
అవునండి చాలా బాగుంటది
మ్
మ్
చాలా బాగుంది ఇంగ అక్కడ అన్నిీ ఉంటాయిషప్ లేదండి
డ్లిన్ చేశానండి
ఎక్కడండి
అక్కడే మనీ డొనేట్ చేసాం అంటే ఫుడ్ పెట్టేస్తా స్తరన్నమాట సో మనకి ఆ నచ్చిన వాళ్ళకి పెట్టించ్చే వాళ్ళ పేరు పెట్టించి
ఆహా
మనం మనీ డొనేట్ చేయోచ్చండి అంటే మంచి జరుగుతుంది ఆ ఇటుపక్క మనం ఆ బోన్ంచి వస్తాం కదా అక్కడ ఓ ను బయటకు వచ్చే అవుట్ అవుట్ లో ఉంటుందండి సైడ్ కి
ఆ
మ్ అక్కడ డొనేట్ చేయోచండి
మ్
ప్రసాదం ఎప్పుడైనా తీసుకున్నారా అక్కడకి కొన్నారా
లేదండి
కొనలేదా
మ్ హు అక్కడ ఏం ప్రసాదం ఇస్తారండి
మ్ అక్కడ నార్మల్గా కల్లకొండ లాగా ఇస్తారండి అంటే మేము ఎప్పుడుకోనలేదు సార్ేమో కొన్నారు ఆరెంజ్ కలర్ లో స్ కలాకాండ్ ఉంటుంది కలకండ వైట్ గా అదేమంటారు షుగర్ పౌడర్ లాగా
మ్
అలాగ ఉంటుంది షుగర్ పౌడర్ గా అది క్రిస్టల్గా ఉంటుంది అ అది అది కొన్నారు మా ఫ్రెండ్స్ సో అప్పుడు చూసాను అనమాట నేను ట్రై చేసాను లడ్ డ్డు కొందామని కానీ లడ్డు దొరకలేదు
ఆ ఇంకా అక్కడ షాప్స్ అన్ని ఉం టయి కదండి బొమ్మాయిలు అట్లా కొనుక్కవడానికి అన్ని బాగా
అవును ఆ పిల్లల్ చిన్న పిల్లలతో వెళ్తే చిన్నపిిల్లలతో వెళ్తే తీసుకోవచ్చండి ఇంకా మనం
అవును ఇంకా మ్యాంగోస్ దోసకాయలు అలాంటివన్నీ ఉంటాయి కదండి
ఆ అవునండి అలా కూడా మంచిగా తినచ్చు అన్ని ఫ్రూట్స్ దొరుకుతాయి కనసకాయ ఒక హిల్స్ స్టేషన్ లాగానే ఉంటుంది నాకు తెలిసినంత వరకు అక్కడికి దగ్గర్లో ఒక ఒకటి చెరువు ఉందండి
అ అండి చూసాయండి బయట బట్ వెళ్ళలేదు దగ్గరకి
అవునా మీరెలా ఎల్లారు
మేము బస్సు లో అండి
ఆహా అక్కడికి అక్కడచ్చ అది నార్మల్ గా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కి కనిపించదు కదా మీరు ఎలా వెళ్ళారు అని
బస్సు లో వెళ్ళేటప్పుడు కనిపిస్తుంది కదండి
ఆహా అది కాదండి అది
ఆ వేరే అవునండి సరే అండి మరయితే
సరే అండి బాయ్ అండి ఓకే అండి
ఏంటో అమ్మ